నా కమ్ మీరు మాట్లాడడానికి సరైన సమయమేను
ఆ సరైన సమయమే అండి మాట్లాడచ్చు
మీరు గ్రామంలో నివసిస్తూ ఉంటారా లేకపోతే పట్నంలో నివసిస్తూ ఉంటారా అండి
రెండు అండి అంతే సమయం బట్టి ఆ నేనా ఫెస్ట్ ఫస్టివల్స్ అలా ఉంటే పండగలు ఎ ఏమైనా ఇంకా ఫంక్షన్స్ గాని పెళ్ళిళ్ళు గాని అలా ఉం టే పా పలెటూర్ల కీ మా ప్రాంతాలక్ పోతూ ఉంటాము. లేదంటే ఇంకా ఎక్కడ జాబులు ఉంటే అక్కడ జాబులు చేస్కుంటూ ఉంటా మండి. మీరెక్కడ ఉంటరు ఎలా ఉంటరు.
మేము మేమూ అంతే పట్నాలో పట్నంలో ఎక్కువ ఉంటాము కానీ ఏమన్నా ఫెస్ స్టివల్స్ అబ్బుడు వా లేపోతే మొన్న ఆ అంటే అంటే పెద్దవాళ్ళు ఎక్కువగా ఊర్లోనే ఉంటారు కదా వాళ్ళని చూడాల అనిపించినప్పుడు కన్నా పో పల్లెలు పోతూ ఉంటూ పల్లెలు పోతూ ఉంటాము ఎక్కువగా ఉండేదైతే అంటే పట్టణంలోని అంటే మీరు పల్లెటూర్లో అయితే బళ్ళు అలాంటివన్నీ అనుకూలంగా ఉంటాయండి.
అవునవునండి అం అంటే ఇప్పుడున్న సిచ్యుయేషన్లో పల్లెటూర్లలో అంటే ఇప్పుడు పిల్లలకి ప్రతి ఒక్కరు ఆలోచించే తల్లిదండ్రులు పిల్లలకి మంచి చదువు కావాలని ఆలోచిస్తుంటారు కదా అలాగా పల్లెటూర్లలో ఆ గవర్నమెంట్ స్కూల్స్ లో అంత చదివేం సరిగ్గా చెప్పరు అని ఇలాగ ప్రతి ఒక్ క్కరూ వాళ్ళకి తల్లిదండ్రులకి ఒక పని ఉన్నా లేకపోయినా టౌన్లకచ్చి మరి పనులెతు కొని టౌన్లల్లో నా ప్రైవేట్ స్కూళ్ళకి పిళ్ళోళ్ళను వదులుతున్నారు అలా కాబట్టి ప్రతి ఒక్కరు టౌ పల్లెటూళ్లలో ఎవరు ఉండడం లేదు పిల్లలు అంతా టౌన్లలోనే ఉంటున్నారు
అవునవును కానీ టౌన్ లో ఉంటే అయితే చాలా అంటే కాన్వెంట్లు కావచ్చు. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్ ఉంటాయి. ఇంగేవ్ అంటేవ్ మీడియమ్స్ కూడా ఉర్దు మీడియం అని ఇంగ్లీష్ మీడియం అని ఓ కొందరు అంటే ఈ ముస్లిం పిల్లలు గాని ఉంటారు కదా అలాన్ ఇట్లార్గ్ తెలుగు మీడియంలో జానవేకిమ్ టే ఎక్కువ ప్చ్ ప్రిఫరెన్స్ ఇస్తా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుగు కొంచెం తక్కువగా వస్సోం స్తుంది ఇగ టౌన్ టౌన్లలో పె టౌన్ లల్లో అయితే అంటే డిఫరెంట్ డిఫరెంట్ గా లాంగ్వేజెస్ లో స్కూల్స్ అవైలేబల్గ్ ఉంట్ కానీ పల్లెటూరులో అలా ఉండదు. ఉంటే ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. లేకపోతే తెలుగు మీడియం ఉంటుంది. కానీ ఇంగ్లీష్ మీడియం కొంచెం తక్కువగానే ఉంటుంది కదా.
అవునవును గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం అంత తక్కువే అండి. అప్పుడు మనం చదువుకున్నప్పుడు అయితే ఇంకా పదో క్లాసు ఆ ఆ సమయంలో అయితే. ఇంకా ఇంగ్లీష్ మీడియంము అనేదే లేదు. కానీ ఒక సబ్జెక్ట్ అంటూ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అంటూ ఉండేది. అంత్ అంతేగాని తెలుగు, సైన్సు, సోషలు ఇలాగ అన్ని సబ్జెక్ట్లు తెలుగులోనే ఉండేవి. అప్పుడంటే ఏదో చదివేసినాం గాని. ఇప్పుడున్న పిల్లలు ఇప్పుడున్న పేరెంట్స్ అలా ఆలోచించారు అందుకే అందరుూ టౌన్ లోకి వచ్చేసి. టౌన్లలో ఉన్న పెద్ద పెద్ద స్కూళ్ళకి ఇంగ్లీష్ మీడియం అంటూ సాన్స్క్రి ట్ అంటూ ఇలా వేరే వేరే లాంగ్వేజ్ల కోసం టౌన్ లోకి వచ్చి మరి పిల్లల్ను వదులుతుంటారు. ఎంతైనా పల్లెటూరుల జీవితమే బాగుంటుందండి. అప్ పల్లెటూరుమ అంటే ఊర్లలో ఉన్న పచ్చదనం గాని ప్రశాంతత గాని
మ్
ఆపే అయితను రాగాలు కాని
అంటే పల్లెటూర్లో రోడ్లు పంట పొలాలు, అంటే రోడ్లు అ అనుకూలంగా ఉంటాయా, అంటే పక్కనానికి లేకపోతే ఏమన్నా అవసరం కోసం బయటకి వెళ్ళడానికిన్నా
ఏమండి
రోడ్లు కన అంటే రోడ్లు సరిగా ఉండవు కదా పల్లెటూర్లో అ పూలంగా ఉంటాయా అంటే ఎక్కడికైనా వెళ్ళడా కే ఉన్నా
ఆ మా అంటే మా చుట్టుపక్కల ప్రాంతాల్లో చానా అభివృద్ధి చెందిందండి. ఇప్పుడు అంటే గవర్నమెంట్ ట్ చే గవర్నమెంట్ మారుతూ ఉన్నాయి. కానీ ఎక్కడ రోడ్లు అంటే తార్స్ రోడ్లు లేకపోత్ టే సిమెంట్ రోడ్లు అద ఉత్త నేల మట్టి ఉన్నప్పుడు షాల్ వచ్చినప్పుడు వలా కష్టం అవుతుంది గదా. అందుక్ కే అందరు. ఇంకా ప్రెసిడెంట్ ఉంటారు కదా. అలా వాళ్ళు పెద్ద ఎం. ఆర్. ఓ, డిస్టి్క్ కలెక్టర్ అలా వాళ్ళతో మాట్లాడి. కొంచెం గవర్నమెంట్ నుంచి ఏదైనా సహాయం ఉండి. అలా గవర్నమెంటే మొత్తం రోడ్లు త తారు రోడ్లన్నీ ఎపిచ్చినారంండి.
ఆల్మోస్ట్ సిటీస్ లో కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా సిగ్నల్ లైట్స్ ఫోర్ వే రోడ్స్ కు అంటే టూ వే రోడ్స్ అయిత్ తే ఆ స్లేట్ కోనేక్ ఎక్కువైత ఉంటాయి కదా. ఫోర్ వే రోడ్స్ అయితే ఇయా రూట్ లో వెళ్ళే వెహికల్స్ అన్ని ఆ రూట్ లో వెళ్తా ఉం టాయి ఇంగా టైం గూడా రో అహ్ ఆ టైం గూడా వృధా గాక్ తొందర్ తొందరగా ఎళ్పోవచ్చు కదా వాళ్ళ ఎక్కడక్ ఎళ్ళాలో
ఇప్పుడూ పల్లెటు సిటీస్ లోనే కాకుండా పల్లెటూళ్లలో కూడా మంచి మంచి రోడ్స్ ఉన్నాయి రోడ్స్ స అంటే ఎలాంటి కష్ట ం లేకుండా బస్ బస్సెస్ సదుపాయం గానీ ఇంకా ట్రయిన్ సదుపాయం గాని భయంగానీ అలా ఉన్నాయి కదండి ఇప్పుడు పల్లెటూర్లు కూడా చనా అభివృద్ధి చెందినాయి
ఆగృతుతేన్ గోయింగ్ ఇంగ సిటీీస్ అయితే ఇంగా ఎక్ ఎక్కొగా అంతే బిల్డింగ్లు కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు. అ అంటే అద్ చాలా డెవలప్ అయితన్నాయి. అంటే అన్ని సిట్ అం టౌన్లంటేనీ చిన్న చిన్న ఫ్యాక్టరీల్ కావచ్చు కంపెనీస్ కావచ్చు స్టార్టఅప్ కంపెనీలగ. అన్ని డెవలప్ అయితన్నై ఆ అంటే పల్లె. టర్లులో ఆస్పతర్లు వెన్ అవైలబుల్ ఉంటాయా అంటే ఎమర్జెన్సీ టైంలో నైనా
అంటే పల్లెటూర్లలో టౌన్లలో ఉన్నట్టు హాస్పిటల్స్ డాక్టర్స్ అలా ఉండరు గానీ. మన పల్లెటూర్లలో చిన్న చిన్న ఆర్ఎంపి డాక్టర్స్ అలా ఉంటారు కదా. వాళ్ళే వేరే ఊర్లకి అంటే వాళ్ళే మొత్. మొత్తం సర్వ్ చేస్తూ ఉంటారు ఎవరికైనా బలేదంటే ఫోన్ చేస్తే రావడం గానీ. అలా జరుగుతా ఉంటాయి అండి టౌన్లలో చూస్తున్నాం కదా ఎక్కడంటే అక్. కడేగ్ హాస్పిటల్క్ బోత్ తము కానీ పల్లెటూరులో అంత హాస్పిటల్స్ ఏమి ఉండవు గని ఆ డాక్టర్స్ అంటూ ఉంటారు లేక్ కపోతే ఇప్పుడు గవర్నమెంట్ నార్మల్ గా గవర్నమెంట్ బెడ్టింగ్ సిస్టమ్ అయితే వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఇలా ఉన్నాయి కదా అవి అంటే నెలకు ఒకసారి వచ్చేసి మొత్తం ఊర్లో రేపు వస్తది వన్ నాట్ ఎయిట్ అనంగా ఈ రోజే ఆ వన్ నాట్ ఫోర్ అట్లా వస్తున్నారు వాళ్ళు ఆ మీక ఏదైనా అంటే బాగలేకపోతే ఆరోగ్య ఆగ్యము వెళ్ళి చూపించుకోండి ఉచిత గాని ఏమున్నా వాళ్ళు అంతా చెకప్ చేసేసి అంటే మాతర్లు ని ఇయడం గాని ప్ర్రాణికులు మందులు ఇయడం గాని ఎంత ఫ్రీగానే ఉంటుంది అని చెప్తారు ఆ ఎవరికైనా బాలేదంటే ఆ సమయంలో వెళ్ళి చూపించుకొని మందులన్నీ తీసుకొని వస్తుంటారు
ఆ పల్లిలతో వలిస్తే టౌన్ లో ఇంకా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంటే ఎక్కువ హస్పత్రలు ఉంటాయి మనకి ఏ సమస్య అయితే దానికి సంబంధించిన పట్లే ఉంటాయి ప్రత్యేకంగా కంట ఆస్పత్రి కావచ్చు అవు
అందుకు కాబట్టే పల్లె టూర్లలో అసలు ఎవరు ఉండడం లేదు కరెక్ట్ టైమ్కి హ హాస్పిటల్స్ అని కాదు కాని పల్లెటూర్లలో ఎడ్యుకేషన్ సిస్టమ్ కాగానీయండి ఈ ఏవైనా తల్లిదండ్రులకి పని కావాలి ఎవరికైనా పని కావాలి అంటే వ్యవసాయం తప్ప ఏలాంటి ఆప్ ఆప్షన్ ఉండదు అదే టౌన్లలో సిటీస్ లో అయితే ఒ ఒక్క ల దగ్గర కాకుంటే ఒక ఫ్యాక్టరీ కాక ఉంటే ఇంకొక కంపెనీ ఏదొ ఒకటి వర్క్ చానా పనులు ఉంటాయి. ఏ పనైనా చేసుకోవచ్చు. అలా అని అందురు టౌన్ లెలకు వచ్చేస్తున్నారు. ఉన్నోళ్ళయినా లేనోళ్ళయినా ప్చ్ వర్క్. ఉన్నా లేకపోయినా ఇక్కడికి వచ్ వచ్చి వెతుక్కుంటున్నారు.
అంటే పల్లెటూరులో జాతరలు కొన్ని ఎక్కువ చేస్తా ఉంటారు కదా. ఆహ్ అంటే టెంపుల్స్ ఎక్కువగా ఉ టయా మీరు ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారా జాతరలోన
అంటే ఆ మా సైడు పీర్ల పండగ అని బాగా జరుగుతుందండి అది పదై అంటే ఏరు రోజు జరుగుతుంది మళ్ళా లాస్ట్ మూడు రోజులు ఇం ఇంకా బాగా స్వామిని మొత్తం ఎక్కువ రెడీ చేసేసి మొత్తం మూ రోజులు స్వామిని పీర్ల స్వామిని జాతరలాగా చేస్తారు అ ఇక్కడ మొత్తం ఉయ్యాళ్ళు గాని పిల్లలు ఆడుకునేవి. చిన్న చిన్న బొమ్మలు గాని ఇంట్లో కావాల్సిన సామాన్లు ఏవైనా ఉన్నా గాని లేకపోతే. వాళ్ళకి సంబంధించిన గాజులు కమ్మలు ఇలాంట్ ఉంటాయి కదా ఇలాంటివన్నీ జాతరలో బాగుంటా అంతేలెండి అలా పండగలు చేస్తారు. మా సైడు అది మై బాగా చేసుకుంటారు అంటే అది ముస్తు ముస్లిమ్స్ ఎక్కువ చేసుకుంట్
ఉమ్
మీస్ సైడ్ అలా పీర్ల పండగ అలా ఏముండ డవా.
మా సైడు పీర్ల పండుగ ఏం సెలబ్రేట్ చేసుకోరు. కానీ జాతరలు చేసుకుంటారు. చాలా రకాల జాతరులు ఉంటాయి. గంగమ్మ జాతరని వెంకటేశ్వర స్వామి అంటే గంగమ్మ జాతర అంటే ఎక్కువగా నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ చేసి. చుట్టాలందరినీ పిలిచి. అలా సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ఆహ్ ఇవి ఆహ్ అవును. జాయింట్ వెల్స్ అంటే ఆహ్ జాతర జాయింట్ వెల్స్ దేవుని మెరుగు తీస్తారు.
ఆహ్.
ఇంకా రకరకాల ఆట వస్తువులు మిఠాయిలు అన్ని వస్తాయి. ఇంగా వెంకటేశ్వర స్వామి అంటే. నాన్ వెజ్ ఉండదు కదా మొత్తం స్వీట్ ఐటమ్స్ ఉంటాయి. ఆ జాతరకు కూడా చ. బంధువుల్ని పిలుస్తారు. కానీ ఎక్కువ. నాన్ వెజ్ అలా ఉన్నప్పుడే ఎక్కువ మొత్తంలో చుట్టాలుగాని వస్తా ఉంటారు.
చుట్టాలందరు వచ్చినప్పుడు మామూలుగా జాతరలో. పొట్లిని బలియడం గానీ గంగమ్మ. కోళ్లు బలియడం గాని అలా చేసి డిన్నర్. ఆహ్ చేస్తుంటారా.
ఆవును చేస్తూ ఉంటారు ఇంకా ఆహ్ ఇవి మొక్కుబళ్లు గాని ఉంటారు. కదా వాళ్ళు దేవుడీ. అంటే డబ్బులు కావచ్చు వస్త్రాలు కావచ్చు ఇంకా అంటే ఆహ్ బియ్యం కావచ్చు. అంటె దేవుని పేరూ చెప్. పివ్ అంటే వేరు. వేరే వాళ్ళకేం దానాలు ఇస్తా ఉంటారు లేకపోతే. దేవుడికైనా ఇస్తారు అంటే ఎప్పుడైనా ప్రసాదాలు చేసాకె గదా. అదే గుళ్ళో అలాగే. పెట్టడానికి.
అందుకే అండి ఎంతైనా పల్లెటూరు జీవితమే ప్రశాంతమైన జీవితం అదే టౌన్ లళ్ళకి వస్తే ఏ జాతర ఉండదు ఏ పర్సా ఉండదు అదే పల్లెటూర్లలో అయితే మన ఊర్లలో చూస్తుంటాం కదా వాళ్ళు అంటే ఇంటి పక్కన వాళ్ళు ఒకరు. ఒక్కొక్కరు సహాయం చేసుకోవడం గాని వాళ్ళ తోటలో ఏమైనా పండినవి వేరే వాళ్ళకి ఇయడం గాని ప్రేమ ఆప్యాయత అనురాగాలు అవి వేరండి.
ఆ.
ఉమ్. సరే అండి.
సరే అండి.